హలో హలో వినిపిస్ విని వినిపిస్తుందాండి
ఆ వినపడుతాందండి మీకండి
అండి
బాగున్నమండి మీరండి
బాగున్నామండి బాగున్నారా ఇంట్లో వాళ్ళు అంతా
ఆ అంతా బాగున్నారండి
కాఫీ తాగారా అండి
ఆ ఏం లేదండి మీరండి
ఆ ఏందండి ఏంటండి విశేషాలు ఎక్కడికి పోలేదా ట్రిప్కి అలా అంటే మంచి వీకెండ్ కలిసి మంచి వీకెండ్ వస్తుంది కదా ఇప్పుడు
అవునండి ఇంతకు ముందు ఒకసారి వెళ్ళింటాండి ఈసారి ఉగాదికి ఏం ప్లాన్ చేయలేదు
అవునా ఎక్కడ వె ఎక్కడ వెళ్ళింటరండి అంటే మీరు మీరు అంటే ఫ్రెండ్స్ తో వెళ్ళారా లేదంటే ఫ్యామిలీ తో వెళ్ళారా
ఆ ఫ్రెండ్స్ తో వెళ్ళుంటిమండి
అవునా
అవునండి లేపాక్షికి వెళ్ళుంటిమండి
ఓ లేపాక్షికా ఓకే ఆ విన్నా అండి నేను ఎప్పుడు నా చైల్డ్హుడ్ డేస్ లో వెళ్ళా అన్నమాట మరీ అంత ఐడియా లేదు కానీ కొంచెం కొంచెం తెలుసు బాగా అవునండి ఎలా వెళ్లారు
స్కూల్లో పిలుచుకొని వెళ్ళిండ్రి మమ్మల్ని
ఓకే స్కూల్ డేస్ లోనే మీరు వెళ్లారా ఎలా ఉండిందండి మీ జర్నీ అక్కడ ఏమంటారు అక్కడ నేచర్ కావచ్చు అక్కడ టెంపుల్ లో ఉండే ఏమంటరు కొన్ని కొన్ని స్పెషల్ థింగ్స్ ఉంటాయి కదండి
అవునండి నాకైతే ఫ్రెండ్స్ తో వెళ్ళింది అయితే చానా అంటె చానా మెమరబుల్ గా నిలిచిపోయిందండి ఎందుకంటే చాలా ఫన్ ఉండింది మీరె ప్పుడు వెళ్ళలేదా అండి అలా ట్రిప్
ఆ నేను స్కూల్ డేస్ లో వెళ్ళా అండి నేను లే ఆ టెంపుల్ కి పుట్టపర్తి వెళ్ళాండి ఆ చిల్డహుడ్ డేస్ లో తెలిసి తెలియని టై లో మరీ ఎంత ఎంజాయ్ చేయలే చేయలేదు బట్ అయితే చేసాం రీసెంట్గా పాండిచ్చేరి విజిట్ చేశాయండి
అవునండి ఎట్లానేందండి మీది ట్రిప్
ఆ మా ట్రిప్పు ఏమ ఏమంటారు మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలనిపించేలాగా ఉండదండి ఎందుకంటే ఆ ఏదో ఇప్పుడు అందరు ట్రిప్ అంటే ముందుగాల్నే ప్రీప్లాన్ చేసుకుంటారు అంటే ఇట్లా బోల్లా ఈ టైం కి ఆ ఈ రోజు ఇంత డబ్బులు అట్లని మాదంతా అన్
ఓ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయినారా అండి
అవునండి ఈ రోజు అనుకున్నాం వీకెండ్ కలిసి వచ్చింది టూ డేస్ వెళ్ళీపోయాం
ఆహా
స్కూల్ అంటే
స్కూల్లో వాళ్ళే పిలుచుకొని పోయినారండి అవునండి మనీ పే చేసి మనీ పే చేసినాము
ఓకే ఒకరికీ ఎంత పే తీసుకున్నారండి డబ్బులు
అప్పట్లో టూ హండ్రెడ్ అండి
ఓ అప్పుడు ఎందుకంటే అన్ని కాస్ట్ తక్కువ కదండి ఇప్పుడంటే ఇంకా అన్ని రేట్లు పెనించేస్తారు ఈ జనరేషన్ లో గ్యాస్ అయిపో పోయిందని చెప్పి
అవునండి
పోయినా గ్యాస్ అయిపోయిందని అంటున్నారండి ఈజీగా పెంచేస్తున్నారు కాస్ట్
ఆ దేనికైనా గ్యాస్ అంటున్నారు
ఎలా ఉండిందండి మీ జర్నీ
మా జర్నీ అయితే చనాా అంటే చాలా బాగుందండి మేము ట్రైన్ లో వెళ్ళేటప్పుడు అంతాక్షారీ ఆడుకున్నాము లుడో గేమ్స్ ఆడుకున్నాము చాలా అంటే చాలా ఫన్ ఉంది మధ్యలో మధ్యలో లంచ్ టైమ్ అని చెప్పి ఒక చోట చెట్ల కింద కూర్చోబెట్ అందరికి ఫుడ్ పెట్టించి నారు అండి
స్కూల్ నుంచి ప్రిపేర్
ఆ అవునండి ఆ మళ్ళీ మధ్యలో స్నాక్స్ అని ఆ మొత్తం అంత ట్రైన్లో అయితే డడాన్సెస్ సింగింగ్ ఇవే ఉందండి
ఇంకా మంచి ఏమంటారు మళ్ళీ ఆ రోజులు రావు
అవునండి మళ్ళీ మళ్ళీ రావు నాకు ఇంకా కళ్ళ ముంద తిరుగుతున్నాయండి అవన్నీ
అవునా నేను మేము ఓకే మేము ట్రైన్ జర్నీనే అండి పాండిచ్చేరికి వెళ్ళినప్పుడు బట్ అయితే మేము ఏమంట అనుకోకుండా పోయినాం కదా ట్రై చేసినాము టికెట్స్ జనరల్ అసలు ఇం అయ్యేలే అని ఇ కష్టమ అవుతుంది కానీ అందులో మా ఫ్రెండ్స్ అమ్మాయిలు కూడా ఉన్నారా అందుకని చెప్పి బుక్ చేసుకున్నాం తత్కలలో బుక్క్క అయ్యాయి అందరూ ఒకే దగ్గరే ఏదో దేవుడి దయా వాళ్ళ దొరికినాయి అనమాట ఆ రోజు ఇంకా మేము అదే మీరు చెప్పారు కదా మేము లూడో గేమ్స్ ఇంకా లూడో గేమ్స్ కా తకుండా ఏమంటారు ఏదనా ఒక టాపిక్ చెప్పి మాట్లాడడం ఏదనా ఒక వల్ల ఇష్టం ఇష్టమైన టాపిక్ ఉంటుంది కదండి లైఫ్ లో ఇది ఒక మెమొరబుల్ డే మెమరబుల్ చెప్పుకునే ఏది ఉంటుంది కదా అలా టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకొని మళ్ళీ ఇంకా ఏమంటారు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ గురించి ప్చ్ ఏమన్నా మంచి థింగ్స్ అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళామండి
ఊ
అప్పుడంటే ఇంగసలు మొబైల్స్ ఉండ
అవునండి నిజేమే మీరు చెప్పింది అప్పట్లో మొబైల్స్ లేవు మనకి కీ స్కూల్ డేస్ కాబట్టి
ఆ ఇప్పుడు మేము పోయినప్పుడు మొబైల్స్ మనం అప్డేటెడ్ కదా మొబైల్స్ ఉన్నాయా ఇంకా రీల్స్ తీసుకో డము ఫొటోస్ తీసుకోవడము ఆ బీచ్ లో ఎంజాయ్ చేసామండి వేరే లెవలండి ఇంకా మర్చిపోలేం
అందులో మేము వెళ్లిందయితే స్కూల్ డేస్ లో కదండి ఒకసారి అయితే మాక్ ఫ్రెండ్ తప్పిపోయిందండి మళ్ళీ ఆ అమ్మాయి మళ్ళీ అమ్మాయి కోసమి మళ్ళీ మొత్తం అంతా గా సార్ వాళ్ళంతా సర్చ్ చేసి ఎక్కడికో పోయిందని చెప్పి
హ అవునవును
ఇట్లాంటివి బలే ఉంటాయం
అవన్నీ మర్చిపోను ఇంకా ఏమంటారు అక్కడ నదే మీరు లే ఆ పిల్ల తప్పుపోవడము వామను వెతుకోవడము మరి టెన్షన్ ఇంటికి కాల్సు
అవునండి ఒకరు చెయ్యి ఒకరు వదిలిపెట్టక్ కోకుండా క్యూ లైన్ లో పిలుచుకొన్
అవునవును లైన్ లోనే వెళ్ళాలంటారు మళ్ళీ అటెండెన్స్
అవునండి అ దిగేటప్పుడు అటెండెన్స్
ఊ బాగుంటుందండి మేమరు పాండిచేర్లు ఆఫ్టర్నూన్ వెళ్ళామా ఆఫ్టర్నూన్ వెళ్ళినప్పుడు ఓకే ఎంజాయ్ చేసినాం వాట్ ర్ లో బట్ అయితే ఇంకా బా ఓ మరీ ఇంకా అలసిపోయామండి మళ్ళీ వెళ్ళాము పడుకున్నాము ఆ టూ కు మళ్ళీ రిటర్న్ వెళ్ళేసి ఒక ఫోర్ వరకేం పడుకొని మళ్ళీ ఫైవ్ క అలా రిటర్న్ స్టార్ట్ అయ్య మళీ లి వెళ్ళాము అక్కడికి బీచ్ దగ్గరికి ఈవినింగ్ టైం అండి చల్లటి గాలి ఒక ఒడ్డున ఒక దగ్గర కూర్చుని ఆ మనం కళ్ళు మూసుకొని ఉంటే ఆ అలల్ సౌండ్ ఉం ఉంటుందండి ఏ ఏమంటరు ఏ ఎటువంటి మనకి ఏమంటరు మన లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లం అయినా ఏమంటారు మనశాంతి అనేది దొర కదు కదా అట్లాంటి ప్లేస్లలో బాగా దొరుతుందండి ఒకసారి ఐస్ క్లోజ్ చేసుకొని ఎవ్వరిని పట్టిుకోకుండా కళ్ళు ముసుకు కొని ఆ సౌండ్ వింటా ఉంటే అబ ఈడే బతకెయలా అనిపితుందండి
మీరు చెప్తా ఉంటే నాకు కూడా పాండిచరికి పోవాలనిపిస్తాందండి
బలే ఉంటుందండి ఇంకా అందులో ఫ్రెండ్స్ తో పోయినాం కదా బాగా ఏమంటారు ఆ పాండిచారి ఏమంటారు దాంట్లో రీల్స్ తీసేది ఆ ఫొటోస్ దిగడం కావచ్చు స్టిల్ ల్స్ ఇవ్వడం కావచ్చు మంచి మెమరబుల్ డే అండి ఎందుకంటే నాకు అనిపిం చ్చిందండి ఆ రోజు ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఉన్న అన్ని రోజులు బాగా ఉండాలి మనం అదయితే అనిపించింది ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మేం పోయి ట్రిప్ లో నేను మా ఫ్రెండ్ ఒక అబ్బాయి బా క్లోజ్ గా ఉండేవాళ్ళం ఇప్పుడు ఏమోస్ సంథింగ్ సంథింగ్ జరిగి అంటే మరీ అంత ఏం జరగలేదు ఏదో చిన్న చిన్న మా విషయాలకి మాట్లాడుకోకుండా దూర అయిపోయినాం అందుకే ఎప్పుడన్నా నాకు వానికి అంటూ ఏమన్న ఉంటే అ చెప్పుకొని ఒక టాపిక్ వాడు నేను ఎలా అంటే ఆ వా నేను కనపడితే వాడెక్కడ అని అడిగే ప్చ్ ఫ్రెండ్షిప్ అండీ
ఆవును
ప్రతి మూమెం ని ఎంజాయ్ చేయాలంటరు కదా మాకదొక మెమోరీ. ట్రిప్ పోయినది. నేను వాడు కలిసి. ఆ ట్రిప్ పోయినప్పుడు ఇంకా. ఫుడ్ కావాలంటే మా ఫ్రెండ్స్ మేమంతా పోయి తీసుకొచ్చి ఇచ్చేది గర్ల్స్ కి. మళ్ళీ ఫొటోస్ దిగేది. రీల్స్ అంటూ ఆ మళ్ళీ స్పెడ్స్. అంతా ఏందో అండి అదొక కలగా అయిపోయింది అప్పుడే.
మ్ అవునండి. అయిన ఫ్రెండ్స్ తో వెళ్లేే ట్రిప్స్ అంటే చానా బాగుంటాయండి. ఎందుకంటే చానా అంటే చానా ఫన్ ఉంటుంది. ఫ్యామిలీస్ తో వెళ్ళిన దానికంటే ఫ్రెండ్స్ తో వెళ్తే ఉన్నాం. ఫన్ అనేది రాదు ఫ్యామిలీస్ తో.
అక్కడ ఆ అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీచెస్ ఉన్నాయండి. మెరీనా బీచ్ అని అవునవును. మళ్ళీ ఇంకోటి చెప్పడం మర్చిపోయండి. మేం బోటింగ్ కూడా వెళ్ళామండి అక్కడ.
ఓ బోటింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి.
అక్కడ బోటింగ్ ఫేమసా అది కూడా వెళ్ళాం బాగా ఎంత త్రీ హండ్రెడ్ ఏమో మనీ. అది వాటర్ లో అలా ఇలా అది ఏమంటారు మూవ్ చేస్తూ ఉంటే ఏదో పడిపోతాం అనే ఫీలు.
మ్.
మ్ మీరు విజిట్ చెయ్యండి. ఎప్పుడన్న ఏమంటారు మీకు వీలయితే ఫ్రెండ్స్. సో వెళ్ళండి మంచి బెస్ట్ హావ్ బెస్ట్ ప్లేస్ అండి.
మీరు చెప్తా ఉంటే నాకు ఇప్పుడే వెళ్ళాలనిపిస్తందండి.
ఆ అదే అండి తప్పకుండా వెళ్ళండి. ఇంకా కావాలంటే మళ్ళీ మీ. విజిట్ చేసిన తర్వాత మీ రివ్యూ చెప్పండి నాకు ఎలా.
తప్పకుండా తప్పకుండా అండి.
ఆ అదే అండి మీరు ఇంకేంటండి మీ జర్నీ ఎలా సాగింది మళ్ళీ అక్కడ స్టే. మీరు లేదం.
ఆ అక్కడ స్టే స్టే చేసినామండి నైట్ అంతా. అక్కడ మాకి కొంచెం కొంచెం చూపి అంటే ఉండడానికి. నేను మా సర్ వాళ్ళు అక్కడ ఆ. స్టే చేసినాం. అందులో అక్కడ మకి విజిటర్స్ కి ఏమేమి లొకేషన్స్ ఉన్నాయి. ప్రతి ప్రతొక్క ప్రతిదీ చెప్పిండ్రండీ. లో గాలిలో నిలబడుకునే స్తంభం అనేది చాలా ఫేమస్.
అవునవునండి నేను చిన్నప్పుడు అంతా ఆ మ్.
దాని వల్లే ఆ అదేది టెంపుల్ అంతా నిలబడుతుంది
అవునా అదేలా అండి మీరు దెగ్గర దగ్గరికి వెళ్ళి చూసారా స్తంభం గాల్లో ఉండేది
తీసుకొని ఒకసారి టెస్ట్ చేయండి అని చెప్పి సార్ వాళ్ళు చెప్పినిండ్రి మేము ఖర్చీఫ్ తీస్ కింద టెస్ట్ చేసినాము నిజంగాంటే అది గాల్లోనే ఉందండి.
ఓకే చూడండి ఏమంటారు. దేవుడు ఉన్నాడని చెప్పడానికి కూడా ఇదొక ఎగ్జాంపుల్ అండి.
అవునండి
ఆ ఇంకె ఇం ఆ ఇంకేం ఇంకేం చూసారు
అక్కడా సీత సీతమ్మ పాదాలు అని ఉన్నాయండి ఆ సీతమ్మ పాదాల్లో ఎప్పుడు చూసినా నీరు అనేది కొంచెమన్నా ఉన్ వుంటాదండి
ఏమన్నా స్పెషల అండి అలా ఏమన్నా చరిత్ర ఉందా దానికి
అంత పెద్దగా గుర్తుకులేదండి ఆ లేపాక్షి అనే పేరు ఎట్లొచ్చింది అని దానికి కూడా చెప్నారండి ఆ లేపాక్షి అంటే రాముడు అపో అప్పుడు ఆ ఏది గరుడ పక్షి వచ్చేసి పడిపోతే లే పక్షి అని అని అన్నారంట అందుకో సం దానికి లేపాక్షి అని వచ్చింది అని చెప్
ఓకే ఓకే నేను కూడా చిన్నప్పుడు విజి చేస్తా అండి నాకెంత గుర్తుద లే పక్షి ఆ ఖచ్చితంగా మీరు చెప్పారు కదండి మీరు చెప్పే ఆ విధానాన్ని పట్టి చూస్తుంటే నాకీ చూడాలనే ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే ఆ స్తంభం గాల్లో ఉం డం కావచ్చు అదేమంటర్ సీత్
సీతమ్మ పాలర్ ఉమ్ అందులో అక్కడ శివ్ శివుడిది ఒక విగ్ గ్రహం ఉందండి ఐదు పడగలతో ఉంటది అది చాలా బాగుంటదండి నంది కూడా చాలా పెద్ద నంది ఉంటదం
ఓకే ఓకే తప్పకుండా విజిట్ చేస్తా అండి మీరు కూడా పాండిచ్చేర్రి విలైనప్పుడు వెళ్ళి మళ్ళీ చూసి నాకు రివ్యూ ఇవ్వండి మీ సప్ హా సమాచారాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలం
మ్ మీక్ కూడా ధన్యవాదాలండి
ఆ బాయ్ అండి